ఆ
హలో
ఆ అండి చెప్పండి నమస్తే ఏం లేదండి వట్టిగానే కూర్చున్నాం ఇంతసేపు ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను
అవున మీరు టైలరింగ్ ఆ అండి
ఆ ఇట్లా ఇంట్లో నావి నావి కుట్టుకుంట బయట ఇయను
ఓ
ట్టిస్తే రెండు వందల రెండు వందల యాభై కావాలి
అవునండి పైసలు సేవ్ చేస్తున్నరు
మరి కావాలి కదా ఒకరికొకరు సేవ్ అయి తిని కదా జీవించేది ఆ ఏ నాకేంటి డబ్బులు కట్టాలంటే రెండు వందల యాభై మూడు వందలు కావాలి
మంచిదండి మరి ఎప్పుడు వీలైతే కూడా కుట్టుకుంటారు ఇష్టంమైతే
కట్టుకుని కొంచం సేపు కుట్టేయాలంటే డబ్బులు ఉంటేనే
అవునండి అవును
అవున అండి ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఇప్పుడే వర్క్ కాసేపు రెస్ట్ తీసుకుందామని
ఆహా ఏమండి ఏం చేస్తారు
రెస్ట్ తీసుకుంటున్నాం
అచ్చ అచ్చ రేస్ట్ తీసుకుంటునారా వంట అయిందా
ఆ ఇంకా కాలేదండి పప్పు ఉంది పప్పు వేసాను కుక్కర్లో
ఉమ్
మీ కూతురు ఏం చేస్తుందండి
మా పాప నా అండి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లిందండి
ఎక్కడ ఎక్కడేనా మీ అమ్మమ్మ
అవునండి పక్క పక్కే
ఆహా
మా నానమ్మ గారు వచ్చారు అస్తే మా పెద్దమ్మని చూస్తా అంటే వాళ్ళ హెల్త్ మంచి లేదండి మా పెద్దమ్మది అది చేతులు మొత్తం అది ఏమంటరు ఇన్ఫెక్షన్ వార్డ్ ఇన్ఫెక్షన్ అయిందండి అయితే చూస్తామంటే వెళ్ళామండి అయితే మా పాప అక్కడ్నే ఆగేసింది ఇగ నేనోచ్చేసా.
ఆహా ఇప్పుడెట్లుంది మరి.
ఆ ఇప్పుడు కొంచెం తగ్గిందండి అంత లేదు.
ఉహ్
ఉ
మరి ఎవరు చేస్తరు ఇంట్ల?
ఇగ మా పెద్దక్క ఉంది పెద్దమ్మ కూతురు ఆమె కూడా అక్కనే ఉంటది పాపం ఇక్క ఇంట్లో చేసుకుంటాడండాయ్ అక్కడ టిఫిన్ పప్పుతాండట మార్నింగ్ చప్ పాతి తోట కూరా పంపిందాట, తిన్నారు. అట్నే అన్నారు.
ఓ ఇప్పుడు మరి లంచ్?
ఇప్పుడు లంచ్ ఏమో అండి. వాళ్ళే చేసు కుంటరో ఇగ అమె పంపుతదో తెల్వదండి. ఇప్పుడైతే ప్రస్ స్తుతానికి ఉన్నాయి. చపాతీలు ఉన్నయి నాలుగు.
తోటకురా ఉంది.
తోటకూర ఉంది, ఒక పెట్టుకుంటే రైస్ పెట్టుకుంటడేమో మా మా పెద్ద నాన్నగారు లేరు బయట ఎళ్లారట.
ఆహా ఎవరు మీ పెద్దనాన్నా
హ్
ఎటెల్లారు మరి.
ఎటేళ్ళారో అటా తెల్వది. బయట ఎళ్ళారు అన్నది.
హ్
హ్
వాళ్ళ బాబుదేనా పెళ్లి?
హ్
వాళ్ళ బాబుదేనా పెళ్ళి?
అవునండి వాళ్ళ బాబుదే పెళ్ళి. ఇలా ఉం
మరి షాప్ షాపింగ్ అయితుందా?
ఆ ఇంకా కాలేదండి. ఇప్పుడు ఫస్ట్ మాకు మా పెద్ద బావగారు కూతురు పెళ్ళి ఉందండి.
ఆ చెప్ మరి షాపింగ్ రెండు డబుల్ ఉన్నది అన్నట్టు చెప్
డబల్ షాపింగ్ ఉన్నయి, వాళ్ళకి మా షాపింగ్ తక్కువగా వాళ్ళకి పెట్టాల్సినయి అండి ఎక్కువగా పెట్టాలి ఇగ అదే ఉంటది. అదే చూస్తున్నామండి ఏం చెస్తారో మరి మా ఆయన గారు బట్టల అయితే వాళ్ళ ఇష్ ష్టం తో తీసుకుంటారట ఫస్టే చెప్పారు
అరే బాపుర ఇష్టంతోనే ఆ మరి మరి ఇష్టంతో అంటే బాగా అయితాయి కదా
ఇగ ఏమో అండి ఇగ ఈల్లకి తెలుసు వాళ్ళకి తెలుసు అండి ఆ మీరెప్
ఏం పని చేత్తార్ మరి ఏం పని చేత్తార్ మరి
మా సారా
ఆ
మా సార్ ఏం చెయ్యడండి
మరి ఏం చెయ్యనిది ఇష్టం తోటి బట్టల్ ఎట్లా కొనిస్తాడంట ఆ ఆ
రియల్ ఇస్టేట్ చేసుకుంటాడట కొంచెం కొంచెం
ఆహా అదే అండి అను ఏదో పని ఉంటేనే కదా ఇష్టంతోని బట్టలు లాంటివి మంచి ఏ రేటు ఎరుకుంటున్నాడు
ఇయ్యవాళ్ళు పెళ్ళి కూతురు అయితే ఇష్టంతో తీసుకుంటా అన్నరట
ఆ
ఆ ఇగ తెల్లగి ఏమో
ఇంగ బాబాయి కదా అందుకని
వాళ్ళిద్దరు అన్నారు ఇగ వాళ్ళ వదినే అన్నగారు ఏదైనా పెట్టు పెట్టకుంటే కూడా చాలు అని అన్నగారు చెప్ పారట మ్మ్ కానీ వదనే గారు చెప్పలేదు గట్లా
మళ్ళీ నా వేరు కదా అన్న అంటే మన అల్లవన్న
నువ్వు ఉంటే చాలు అన్నారట అన్నయ ఇగ తమ్ముడు మొత్తం ఎగిరిండు
ఆ ఇంగ నువ్వు ఉంటే మొత్తం చేసేస్తా అని అనే సార్
అనేసారు ఇగ మాటకి
ఆహ ఇప్పుడు మీకు కావాలె మీ పాపకు కావాలె మీ అత్ త్తమ్మ కు కావాలి కావచ్చు
కావాలి
షాపింగ్ ఇటు మళ్ళీ మీ పెద్దమ్మ కొడుకుది అంటారు
ఆ
మ్మ్
బాగనే ఉన్నాయిండి ఇప్పుడు ఖర్చుల మీద ఖర్చులు ఉన్నాయండీ ఏదోనండి నేను చూస్తున్నాను ఏ ఏదైనా ఇప్పుడు ఎందుకు అన్ని చూస్తున్నానండి ఇప్పుడు మా తమ్ముడు గారి పెళ్ల్ళప్పుడు ఒకటి తీసుకుంటా అనుకుంటున్నా
తమ్ముడు తమ్ముడు బా పెళ్లికి తీసుకుంటారునుకుంటారు బిడ్డ పెండ్లికి ఉన్నది అడ్జస్ట్ చేసుకుంటారు
చేసుకుంటా అంటున్నా ఇక్కడ ఎక్కువ కద అండి పెట్టడం అక్కడ నుండి పెద్దమ్మ వాళ్ళు ఆ బట్టలు పెడితే అయిపో తది ముగ్గురుది అప్పుడు తీసుకుంటా అని అలా పెట్టేటి పెట్టాలి అట్ల ఉందండి ఇక్కడ
ఆహా
అ
అచ్చిర్రా మరి మీ వారు పోద్
రాలేదండి ఇంకా
ఆ రియల్ ఎస్టేట్కి పోయిండా అండి
అవునండి
ఆహా అచ్చేసరికి సాయంత్రం అయితది గావచ్చు చూడాలి గదా సైడ్లు చూసుకొని రావాలా
ఇగ ఏ టైమ్ అయితదొ
ఏ టైమ్ అయితదో
ఉమ్ మీది లంచ్ ప్రిపేర్ అయిందా అండి
ఆ కాలేదండి మాది నిన్నట్ చట్
ఆ ఓ అదే మ మధ్యాహ్నం వరకు అదే తింటరా అండి
తిన్న ఆ మళ్ళీ సాయంత్రం వేరే ఏదన్నా వండుకోవాలి ఇగ సరిపోక్ కపోతే పెట్కోఆల్సింది గనీ ఇగదీ మళ్ళీది ఆది ఇది ఉంటయి గద తినేస్తా
ఆహ
ఆ అల్ల
అ ఇంకా మీ సార్ గారు ఏం చేస్తున్నారు
మా సార్ గారు బయట ఉన్నారండి ఇప్పుడే బయటికెళ్ళారు ఇంతసేపు ఎఫ్ ఐ ఆర్ ఫామ్లు వచ్చినయి ఫోటోస్ ఆ ఫొటోస్ కావాలంట నీవు అయితే పాత ఫోటోలున్నయయితే వద్దు కొత్తయ్ దీసుకుందాము అదే అస్ తయ్ మళ్ళ ఎలక్షన్లల్ల ఫోటోస్
ఆహా
అని అంటున్నరు మా చిన్న బాబు హైదరాబా ల ఉంటరండి ఆయన ఫ్ ఫోటో గావాలని చూస్తుర్రు
ఫోన్ మీద తీయచ్చా అండి
తీయచ్ అంటార్రు గని ఆ ఫోటో క్లారిటీ రాదని అంటున్నరు కనీ మరి బాబు రావాలంటే మాకు కు
అవునండి మా తమ్మురు గాడు గుడ తమ్ముడు గూడ అట్లానే ఉండండి చిన్న తమ్ముడు ఫ్ ఫోటో ఉంది రీసెంట్ ది మా పెద్ద తమ్ముడిది లేదండి అదే ఉండి నాక్కుడ
ది గూడ గడిగెయ్
ఆ అదే జె అంటె అదే చెప్తున్నానండి మీది అయితే మరీ నేను గూడ అట్లా జేయిద్ద
రెండు మూడు రోజుల తర్వాత మేము గూడా ఎళ్ళాలని చెప్తాన్నం మా చిన్నబాబు దగ్గరికి బాగ రోజులయితుంది వెల్లోస్తాం మీ మామయ నేను
వెళ్ళి రండి
అ
అవున నేను కుడా మా తమ్మున్ని రమ్మంటే అస్తలేడండి. బాగా రోజులు అవుతుంది మధ్యలో వచ్చి వెళ్ళండి అంటే. ఆ నేనైతే ఇప్పుడు వెళ్ళను కదా ఇగ.
అవును
అందుకోసం రా అంటే చూస్తా
రమ్మనండి
అదే చెప్పానండి, మూడు రోజులు ఆఫీస్ ఉంటదండి మా తమ్ముడికి.
ఆ మీ చిన్న తప్పుడు అచ్చిండ మరి?
ఆ రాలేదండి ఆయనేకి ఇప్పుడే ఫోన్ చేసినానండి. చాలా బిజీ అయిపోయాడండి మా చిన్న తమ్ముడు.
ఆ రేపస్తరా మరి?
ఆ రేపు అస్తరట. రేపు సాయంత్రం అస్తరట, ఎల్లుండి వే పోతరట మళ్ళా.
పోతరటన మళ్ళీ ఎళ్తరటనా అక్కడికి జాబ్కి?
ఆ అవునట ఎళ్తరట. అవును చేసుకుంటా ఒక నెల అని చెప్తున్నడు.
ఇప్పుడు పోయేసరికి నెల అయిపోతది ఆయినా.
ఆ
ఆ
అదే అండి మరి ఏం చెప్తడో ఇగ కలవలే కదా నాతోని
అస్తే ఎత్తుకు తెలుస్తది
తెలుస్తది మీకు టైం చూపిస్తుందా అండి? అవునండి బాగున్నా.
ఆహా
అ
ఈ ఆ మీ ఏరలా మీ ఏరియాలో మరెన్ని ఈ ఎస్ ఐ ఆర్ ఫామ్ లు నింపారా మరి?
ఆ నింపలేదండి, మా అంగన్వాడి టీచర్ ఈరోజు చెప్పింది తొందరి పా తొందరి పాడకండి మా ఆ వేరే వేరే కాలనీ వాళ్ళు తెచ్చి ఇస్తరు కదా, అన్ని అయినంక మా ఏరియాలో మాకు నా దగ్ గరే కదాండి మీరు నేనే స్వయంగా ఉండి తిప్పి ఇస్తాను. మీరు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిందండి.
అ మాకేమో మా అంగన్వాడి టీచరేమంది, మల్ల నాకు సోమవారం లేదా మంగళవారం కావాలనన్నా
ఆ
ఐడియా లేదు కదా మరి ఎట్లా నింపాలో అని
అవునండి నిజంగనే మా పెద్ద మావ కొడుకు ఉన్నాడండి చిన్న కొడుకు అయితే ఆయనే చెప్పారండి అవునండి చిన్న కొడుకు ఉన్నాడు, పెద్ద అన్న ఉండే హై రు అయితే ఆయనే చెప్పారండి అంగన్వాడి టీచర్ కి, ఇది మీ డ్యూటీ కదా అండి. మీరే నింపాలి కదా, మీరు ఎట్లా ఇట్లా పని చేసి వెళ్తరు ఆమ్ రాని వాళ్ళు ఎట్లా నింపుకుంటారు అది ఇది అని తిట్టారండి రోడ్ అడిగారు కూడా చెప్పారు ఇగ మంచిగానే చెప్పితే మాంగన్వై టీచర్ అట్లా చెప్పి వెళ్ళింది మీ ఇల్లులో దగ్గరే ఆ చాలా ధన్యవాదాలండి